ఆ ఫ్రెండ్షిప్ కి మంచి చెడు ఉన్నట్టు
ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇంగ అందరికి మనం ఇంట్లో ఉండం కా కాబట్టి బయటె ఉంటాం కాబటి మనకి ఫ్రెండ్సే చాలా ఉపయోగపడతారు కదా దేనికైనా కానీ నాకైతే ఫ్రెండ్షిప్ మీద మంచి ఒపీనియనే ఉంది మరి మీకు
అ అంత మంది చంపించను లేదు లైక్ ఇది కొంచం కొంచం మరి కొం
ఎందుకని ఎందుకని అలా
చాలా చాల ఫెండ్స్ నమ్మి మోడ్సద మా మీరు నా వెనక చాలా జరుపుతున్నారు
ఆ
నా ఎందుకన్నా చవా మాట్లాడ అంటే అవన్నీ బ్యాడ్ చేసావన్నమాట మా ఫ్రె
ఏదన్నా ఒకటి చెప్పగలరా షేర్ చేసుకోవలరా అంటే ఇలా జరిగింది అని
ఫ్రెండ్షిప్ అంటె మీక్ ఫస్ట్ టైం
ఆ
నమ్మకమె
నామ్మకమ
చెప్పండి ఫస్ట్ వచ్చేది నమ్మకమే కదా సరి ఓకే మీరు నాతోనే ఉండగలదు అన్నట్టు
ఆ అ
నేను ఒక కొంతమంది ఫ్రెండ్స్ ని ఒక టూ త్రీ మెంబెర్స్ ఉన్నారు కాలేజ్ టైమ్ లో ఇది
ఆ
అలాంత అన్నది మీరు ఒక అన్న మంచిగా మాట్లాడే వాళ్ళు నాతో పనవుతుంది. అప్పుడు మీరి ఇద్దరికి ఎందుకు డౌట్ వచ్చిందో తెలిదు నాకు అప్పుడు అంటే ఎందు వలనా డౌట్ వచ్చిందో తెలియందని అయ నా ఫ్రెండ్స్ వాిని మొబైల్ పాస్ వర్డ్స్ కాని పెట్కోకపోడం కానీ చేస్తుండేదాన్నిలో అలా చేయకుండా చేస్తూ చేస్తూ పడుకున్నాను నిద్ర అనట మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్న మొబైల్ ఓపన్ చేస్తే చేయడం ఏమి మాట్లాడుకున్నారని చూడ్డం ఏం మాట్లాడుతు మంచోల్లె దాంట్లో తప్పుడుగ ఆలోచించడానికి ఏముంది అడిగితే నేనే చెప్తా కదా అ ఆవిషయం పోలా బార ఈ రోజు కొని కొన్ని జరిగిన యి అంతై ఫెన్షిప్ మీద అంత మంచి ఒపీనియన్
అవున
ఇద్దరు ఉన్నారు నమ్మ వాళ్ళని నమ్మచ్చు అని నమ్మకం నాకు ఉంది స్టిల్ ఎక్కడో భయమైతుంది ఇగా
మరి నాకైతే ఫ్రెండ్షిప్ మీద అయితే అంటే మంచి ఒపీనియన్ ఉంది ఎందుకంటే నాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏం జగలేదు అంటె నేను అబ్బాయిని కాబ కాబట్టి నేను ఏది దాచుకొని వాళ్ళ దగ్గర అన్ని షేర్ చేస్తూనే ఉంటా అది ఏ విషయమైనా గానీ
న ఓకేన
అంటే ఒక్ అంటే ఇప్పుడు నా అ ఆ చెప్పండి
నేను షేర్ చేస్తా కనీసం మినిమం అడక్కుండా అలా చూడడం కరెక్ట్ కాదు కదా అని మాగుతు అంటె డౌట్ తో చూడటం
అక్కడ మీ మీరు నమ్మ నమ్మకం అనేది పెట్టుకుంటారులే వాళ్ళది వాళ్ళ మీద అది
అవును అంటే మీ ఫ్రెండ్స్ ని మర్చి పోతారు
ఉమ్
మీేరు ఫ్రెండ్స్ ని ఏం జరగలేద
అవున మరి నా ఫ్రెండ్స్ నాకైతే మంచి ఫ్రెండ్స్ే ఉన్నారు నాకేం పెద్ద ఫ్రెండ్స్ సర్ అట్లాం లేదు అంటే ఒక ఐద ఆరు మంది అలా ఎక్కువ మంది పెట్టుకని అదంతా త బాగోదు మనకంటూ ట్రస్టెడ్ ఒక ముగ్గురు నలుగురున్న చ్చ చాలు కదా
కరతేనే చ కరన్నా చతు
ఆ మంచి ఫ్రెండ్ ఒక్కడున్నా చాలు ఊరు అంటే ఏం అంటడి అంటే ఏమని మాట్లాడేసి అంటే బయటికి మాత్రం ప్రేమ చూపించి లోపలంతా వీడేంది లే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉండడి వేస్ట్ కదా
లోపల్లో కుళ్లుకొని వడు ఇలా అయిపోవాలి అలా అయిపోవాల అని మాట్లాడే వాళ్ళు ఉంటారు
అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు అవును నువ్వే కరెక్ట్ా అని చెప్తారు కొంతమంది మళ్ళా వేరే వాళ్ళ దగ్గర వాడు ఇట్లా అట్లా అని చెప్తారు అలాంటి వాళ్ళు ఎందుకు చెప్పు
మాదయితేజ ఫ్రెంస్ ఫలీ ఉంట ఫండ్స్ అ కాష్ట సుఖాలు షేవ్ చేసుకోవడాదు
ఆ
చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా గనిపిస్తారు ఆడల్ ఫీల్డ్ లో ఉన్నాయి ప్రజె జజ కజ ఇష్టమ
హలో
అదే స్కూల్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టమా మీకు లేదా కొంచెం పెద్ద్యాక మనకి
నాకైతే స్కూల్ ఫె నాకైతే స్కూల్ ఫ్రెండ్స్ే ఇష్టం అంటే ఇప్పటికి నేను స్కూల్ ఫ్రెండ్స్ తోనే ఉన్నాయి ఇక్కడిక వచ్చి కొత్త పల్ ప చేయాలంటే ఏం చేసుకోవాలి అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది వాళ్ళే ఒక వాళ్ళతోనే ఉన్నాం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారంటే మరి అంత క్లోజ్ ఏం కావాలదు బెస్ట్ అని ఏం లేదు ఫ్రెండ్స్ అంటే బెస్ట్ అంతా స్కూలే
బెస్ట్ ఫ్రెండ్స్ ఉందా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరుూ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కరే ఉంటారు వాళ్ళు
అది బెస్ట్ అదే ఇంకా ఇద్దరు అంటే ఒరే ఉండాలనేం లేదు కదా ఇద్దరు ముగ్గురునా ఉండాచ్చు కదా
అంటే మాక్సిమం అందరుూ బస్ స్టాండ్ అంతా ఒక్కర అంటారు అందరూ ఒక్కరిక చెప్పుకోవలం అంటూ ఉంటారు
ఆ కాబట్ే అంటే ఒక్కొక్కడు ఒక క్యారెక్టర్ అంటే ఇప్పుడు నేను ఇక్కడే ఏం లేదు నాతో అంటే ఒక ఒక్కో టై లో ఒకడు ఉంటారు అంటే ఇప్పుడు వాడు వానికి వేరే సిచ్యువేషన్స్ వల్ల వాడు వెళ్ళిపోయి ఉంటాడు అక్కడి నుంచి ఆ టై లో వాడు మరి వాడు వెళ్ళి పోయినాక ఇంకోటి నాతోడు ఉంటాడు అట్లా అలా ఒక్కొక్కరు అట్ అలా ముగ్గురు పరిచామైనా నాకు ముగ్గురు గురుబెస్ట్ అలా అన్నట్టు
కాాల స ట నా క ఇంటర్ నా గ ఫ లో తజైఫ లో
అర్ధంగాంగాళే
స్కూ లో ఒక ఫ్రెండ్షిప్ ఉంటాంది తర్వాత కాలేజ్ కి టీనేజ్ ఏజ్ క వెళ్ళాక అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ అయినట్టు మీకు అలా ఒక త్రీ ఫ్రెండ్స్ ఉన్నారు
అవులా అంటే ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ అయ మరి
యితే ఫ్రడ్ చాలట్ట ఉ
గట్టి అంటే అబ్బాయిలం కదా
ఆ కర నేను ఉన్నా బాబ్బాల్లో పెనిస్తున్నట్టు అమ్మాళ్ళ కుంట
అవు అంటే మీకు ఒకరి మీద ఒకరికి ఏదో కక్ష పెట్టుకుంటారు మేము అలా కాదు వాడు బాగుంటేది లేద ఎవరైనా కాగానీ అలా ఇప్పుడు అబ్బాయి వానికి ఒక సమస్య వచ్చిందంటే వాడు వీడు ఏదో ఒక మాట్లాడుకొని వాని ఇలా ఇ అలా చూసుకోవాలి రాని ఏదో ఒకటి చేస్తారు మీ అమ్మాయిలు ఆబాబు బాధపడతాంటే ఎందుకు బాధపడతాని అడగడానికి కుర ర ఎక్కువ
అ ఫ్రెండ్షిప్లా గోడవలే మావా లేదు
మాకా అంటే ఒకటైతే జరిగింది అది అమ్మాయి వల్ల జరిగి అంటే ఫ్రెండ్షిప్ గొడవలు రావడం అంటే రెండు విషయాల్లో వస్తాయి మాక్సిమం డబ్బు ఇంకొకటి అమ్మాయి
రీసెంట్గా పట్ట సోషల్ మీడియాలో
ఆ
నిల్ నది ఈ సొప్ప మాట్ అందే నిల్ మధ్య అ ఈ మధ్య కాలంలోనే మీరు చెప్పిన మాట విన్నాను లైక్ అబ్బాయిలకి రెండు విషయాల్లో అ గొడవ వస్తారు ఒకటి అమ్మాయి ఒకటి డబ్బులు అని
రెండు విషయాల్లోనే వస్తాయి మాక్సిమం గొడవలు అబ్బాయిలకైతే ఫ్రెండ్షిప్ లో ఆ నాకైతే ఒక ఫ్రెండ్తో అలానే జరిగింది అమ్మాయి విషయంలోనే గొడవ వచ్చింది
ఆహా
మరి మీకు మీకే చెప్పండి
ఇంకొకటి ఏమంటే బాయ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపి ఏదైనా గొడవ జరిగినప్పుడు లైక్ బ్యాట్లు వికెట్ ఎత్తుకొని వెళ్ళి గొడవ పడతారు కదా అలాంటివి ఏం జరగలేదు మీ లైఫ్ లో
అల్లాంటి వంటే అలాంటివి ఒక్కటైతే అది కూడా ఒకక్కటే జరిగింది దాని వల్లే నేను గొడవలు అనేది ఆప వేసినాను అంటే అప్పుడు స్కూల్లో అంటే మేము అన్నింటిలోనే ఉంటా అంట మీ అంటే చదవడం కానీ స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ అలా మేము సీనియర్ తో క్రికెట్ మ్యాచ్ ఆడు ఆ ఆడినాము అప్పుడు అంటే అప్పుడు ఆడతారు కదా మామూలుగా అంటే అబ్బాయిలు అన్నాక బయిట్ మ్యాచ్ చేసి అలా ఆడతారు కదా అ వాటి వల్ల ఒక గొడవ అయింది అంటే మేము గెలిచినాం సీనియర్లతో వాళ్ళు ఇవ్వము మనీ అని చెప్పేసి అలా చేసింటే అలా మా ఫ్రెండ్ అడగడానికి వెళ్ళాడు ఒక్కడే వెళ్ళినాడు అని చెప్పేసి వాళ్ళు కూట్టినారు అన్ని
హుహు
అందుకని చెప్పేసి మళ్ళీ మేమంతా వెళ్లి మేము గొడవేసుకొని అలాగ ఒకటి పెద్ద గొడవ జరిగి ఇంకా ఆ గోడాడవే లాస్ట్ ఇం ఇటి నుంచి నేను గొడవల ఏం వెళ్ళలేదు
ఏ అయితే అలాంటివి కూడా జరిగదాయిన్నమాట ఏదో ఒక విషయం
అన్ని జరిగినాయి అలాంటివి
మీకు ఏదైనా అమ్మాయి ఫ్రెండ్షిప్ అని ఏదైనా మంచి ఒపీనియన్ కానీ బ్యాడ్ ఒపీనియన్ కానీన్నా అబ్బాయి ఫ్రెండ్షిప్ కావాల నాకి అమాయి
లేదు అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ కూడా బాగుంటది నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటది అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటది
ఎందుకలా ఏదైనా ఒక ఒక ఒపీనియన్ ఇదింది దీనికి ఇలా మంచిది ఉంటే ఇలా
అంటే ఆ అవు అంటే ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ అంటే అమ్మాయిలతో ఎలా ఉండలో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఒక అబ్బాయి ఫ్రెండ్ క చెప్పుకోగలరు అంటే అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఎక్కువ చెప్పుకోగలరు అంటే
అవును
అబ్బాయిలకు నా అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ చెప్పుకోవలరు వాళ్ళ పర్సనల్స్ కానీ ఏమైనా కానీ
ఉ అవును
అలా నాకైతే అనిపించింది ఆ ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉన్న మేలు చాలా మంచిది అని
కున్నారు ఎవరైనా అమ్మాయి ఫ్రెండ్ ఇంకా అబ్బాయిలో ఉన్నారు అంటే చెప్పలేదు అసలు మీరు అమ్మాయి ఫ్రెండ్ ఉన్నారని
అమ్మాయిలు ఉన్నారంటే ఒకరు ఉన్నిన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు లేరు
అలా ఇప్పుడు మీకు అమ్మా ఫ్రెండ్స్ లోరు
అమ్మాయిల ఫ్రెండ్స్ లేరు అమ్మాయిలు లేరు ఓన్లీ అబ్బాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కొద్ది అదే చెప్పాను కదా త్రీ మెంబర్స్ అని వాళ్ళే ఉన్నారు
కొత్త విర ఉాక ఉన్నాేడం ఒకే ఒక్క అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాేడం లైక్ ఎప్పుడు చర్చ్ అయ్యాడు ఏం చెప్పడా వింటాడు
అదే అలా వంటి ఒక మంచి ఫ్రెండ్ ఉండి చాలేండి
ఆ సజెషన్స్ ఇస్తారు ని జడ్జి్ చెయదు అంటే ఏమి ఇలా ఉండాలి అని జచ్చారు సజెషన్స్ ఇస్తారు పోతే ఉన్నారు ఒక్కరే ఉన్నారు అమ్మాయి ఒకరు అబ్బాయి ఒకరు అంతే ఇంకా
సరే
బ
ఇంకే ఇంకే
చెప్పాలి అంతే ఇంకా థ్యాంక్ యూ మీరు మంచిగా చెప్తున్నారు
ఆ సరే అండి
బాయ్ థ్యాంక్ యూ